హాయండి నమస్కారం
నమస్కారామండి ఈ రోజు మనం డీ మార్ట్ గురించి మాట్లాడుకుందం అంటే
ఒకే అండి
అంటే ఎలం నిత్యా నిత్యం మన ఇంట్లో తినేటి ఫుడ్ ప్రతి ఒక్కటి గుడా మనం ఆ మంతుకు సరిపడే అన్ని ముందే కొనుకుంటం గదా అలా ఒకప్పుడెంద్ అంటే ఇవన్నీ మన ఇంటి దగ్గర కిరాణ షాప్ ఉంటే అక్కడికెళ్ళి డైలీ అంటే ఏ రోజు ఆ రోజు ఏం అవసరం ఉంటే అదెచ్చుకుంటోల్లం కానీ ఈ మధ్యలో ఏందంటే కొత్తగా ఒక మార్టులు అంటే షార్ట్ అయినాయి ఆ డీ మార్ట్ లో ఏళ్లంటే అన్ని రకాల వస్తువు లు మనక్ ఒక్క దగ్గరే అవైలేబుల్ ఉంటయి కాబట్టి అక్కడికి ఎల్నాపుడు ఎలా ఉంటది ఆ మంట్ మీరు చూసిన ఎట్ల అంటే మీ డీ మార్ట్ లో మీ ఎక్స్
ఇక్కడ మోస్టలీ డీ మార్ట్ లా అంటే మనక్ ఏంటిదంటే అక్కడ వాడు ఏంటిది అట్రాక్ట్ జెస్తాడంటే వాడు ఆఫర్లతోన వన్ పర్సెంట్ అంటే బైవ్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ అన్నట్టు వాడు ఒక ఆఫర్ లో వెడ్తడు జూడు మోస్ట్లీ జనాలనేది ఎనా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఇవి హ్యాండ్ వాష్ల్ అవి హ్యాండ్ వాష్ల విషయంలో అయినా మనకి సబ్బుల విషయంలో అయినా కూడా ఇంకా దేని విషయంలో అయినా కూడా మనకి షాంపూలా ప్చ్ ఇంట్ల అన్నిట్లో బై వన్ గెట్ వన్ అన్నట్టు మనకి ఇట్లా ఒక వాడొక ఆఫర్ లో వెడతారు జనాలనేది ఏమైపోతుదంటే అక్కడ ఎంత ఏమైతది ఏమంజూడరు మోస్ట్లీ వాళ్లేంటిదంటే బైవన్ గెట్వన్ వస్తుంది గదా తీసేసుకుందం అన్నట్టే ఉంటది వాళ్ళి
అవునండి అయితే నాకు రీసెంట్ గా మేము మా ఫ్రెండ్స్ ఎళ్ళం ఎవరెవరంటే అంటే వాళ్ళ పేర్లు నేను జెప్పాను కాని వాళ్ళ నిక్ నేమ్స్ కొన్నుంటాయి ఆ ఒక అమ్మ సన్నగా ఉంటది ఒక అమ్ బా ఉంటది ఇంకొకామే బక్క ఉంటాడు అంటే మేం నలుగురం కలిసీ డీ మార్ట్ కీ కెళ్ళాం డీ మార్టకెళ్తేవా ఇంట్లాంటే ఇగా ఈ లావున్న పర్సన్ ఎట్లా అంటే అమ్మ ఇగ కొంచెం తిండి వోదన్నట్టు అందులో ఉన్న పెసరివప్పు కందివప్పు కూడా బుకుతూనేవునాడు అట్ల మేమాన్ని రకాలుగా ముందుకెళ్తూ ఆ మాక్ గావల్సిన సామానులు ఏవి కావాలో లిస్టు లేముంటాయో అవి తీసుకొని ఆ క్యారీ వన్లో ఏస్కోని దొబ్బుకుంటూ వేయిది ఇగ మాత్రం ఎట్లాంటే అక్కడ మాత్రమే ఉండేది ఆమె ఏవైతే ఇష్టం ఉంటయో ఆడ మాత్రమే ఉండే అన్న ఇటే ఉన్నయి అక్కడనే ఉన్నాయి అయి మాత్రం ఎక్కువనే ఉన్నయి ఇగా మాకేట్లంటే మస్తు ఫన్నీగ అనిపిచ్చేది అంటే డీ మార్ట్ కెళ్ళి అందరిట్ల ఒక సరుకులు కొనుక్కోవాలని ఒక థాట్ లో ఉంటే మేం ఏందంటే మాకు ఒక ప్చ్ మంచి మంచి అనుభూతి లేదు ఎద్దరు ఐ అన్నట్టు ఒక్కొక్క క్యారెక్టర్ బయటపడేడట్టు దిని తర్వాత
అవును అట్ల మాకు అంటే మేము జ మొన్న రీసెంట్ గా మేము వన్ ఇయర్ బ్యాక్ మా ఫ్రెండ్స్ తో వెళ్ళాం మేము డి మార్ట్ ఆహ్ వెళ్ళాము వెళ్తే ఆక్కడ మా ఇట్ల వాళ్ళువోచ్చారు మా ఆఫీస్ తరపునా కొంతమంది వచ్చారు వాళ్ళు వాళ్ళలా మా అన్నయ్య ఒక్క అన్నయ్య ఉండేటోడు అతను ఇప్పుడు ఏం గానెగనీ అతను చాలా సార్లు లేదు కామెడీ ఉండటోడు ఆ అన్న ప్రతిది క్యారివన్ లో అన్ని ఏం వస్తు వడ్తే ఇప్పుడు నేన్ షాపింగ్ చేస్తావుంటే ఆ అన్న ఏం చేసేటొడు అంటే ఏ వస్తువుంటే ఆ వస్తువు ప్రతి తిది ఆరే ఇద్ తీసుకోరా ఆరే అద్ తీసుకోరాది తీసుకోరా అని ప్రతతిది కాల్ అక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి కదా ఏ ఐటమ్స్ ఉన్నా కూడా ప్రతిదీ నా దాంట్లో వసేటోడు అనమాట ఇద్ తీసుకోరా ఇద్ తీసుకోరా ఇడ్ తీసుకోరా చ లా అంటే చాలా ఇరిటేట్ చేసేటోడు అన్నమాట
అంటే నాక్కలా అంటే మీరు చెప్పింది విన్ అతే నాకు అతను ఎందుకు మంచలు మంచి వ్యక్తి లాగా కనిపిస్తున్నాడు అంటే మీరు ముందే ఎట్లాగో ఉంటారు కదా కొనొక్క ఉంటారు కావట్టి మళ్ళా మీ రిటర్న్ బ్యాగ్ లో ఎందుకు వచ్చి మళ్ళా టెస్ట్ తీసుకుంటారు అని మీ
లేద్ లేద్ లేదండి లేదండి తను చాలా అంటే చాలా ఇరిటేట్ చేసేవాడు అనమాట నేను ఉన్ను మా ఫ్రెండ్ ఇంకొకామె ఉండేటొళ్ళం ఇద్దరం ఉండేటోళ్ళం ఇద్దరం ఉంటే ఆ అన్న గుడ వచ్చిండు ఆ అన్న నన్ను ఉన్ను తనని చాలా అంటే చాలా ఇరిటేట్ చేసేవాడు అనమాట ఆరే ఇద్దిస్ అద్ తీసుకోండి ఇద్ తీసుకోన్ అరే అది మా ఇష్టం కదా మేం తీసుకుంటాం కద సరే అన్న మరి నువ్వు బిల్లు కట్టు అంటే లేదు రా న నా దగ్గర లేవ్ మీర్ నేన్ ఇంకా నేను తీసుకున్న సమానికి మీరే కట్టండి అని ఆ అన్న అనేటోడు అనమాట ట్
సరె పోనీలేండి ఆ అన్న గురించి ఎందుకులెండి గాని అంటే ఇంక మీక్ అలా ఎదురైనా ఇంకా మంచి మంచి అనుభూతులు ఏంటంటే మీరు ఏం కొన్నుకున్నారు ఇప్పుడు డీ మార్ట్ లో మనకి ఎలా ఉంటాయి అన్ని రకాలుగ ఉంటాయి ఒక వస్తువు అని కాకుండా నింబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి అందులో మీకేక్కువ నచ్చ చెంది ఏంటిది అంటే మ దాని క్వాలిటీ గానీ
నాకు మోస్ట్లీ నచ్చింది ఏంటంటే నాక్ అందులో న నచిందటే నేను మెయిన్ పోయేదంటే మైసూర్ సైడ్ సోపు కోసం వెళ్తానండి మీర్ ఎమ్మన అనుకోండి నాకు చాలా అంటే చాలా అట్రాక్ట్ చేసేది ఎంటిదంటే డిమోట్ అంటే నాకు మైసుర్ సాండల్ సోపు ఇంకా హ్యాండ్ వాష్ ఇవి రెండిటి కోసమే వెళ్తా నేను
నేనైతే డీ మార్ట్ కి ఎట్లేళ్త నా నాక్ ఎప్పుడు మనకి ఎక్కువ ఇష్ట ఇష్టం ఏంటంటే అందులో ఆ మ ఫ్రెండ్స్ మేము కలిసి వెళ్తా కదా వెళ్ళేటప్పుడు నాకు ఆ డీమర్ట్ లో ఎక్కువ నచ్చిందంటే జనగాలు మా మమ్మీ ఎస్టది కొన్ని దేగల సామాన్లు మంటది దాన్ తర్వాత నేను నెక్స్ట్ అవన్నీ తీసుకొని అందులో ఆ డబ్బాలేసుకుంటా కద దాని తర్వాత ఎక్కువ నేను ప్రిఫెర్ చేసిందంటే అక్కడ కొన్ని కోతి బొమ్మలు ఉన్నాయండి ఆ కోతి బొమ్మలు ఎట్లా అంటే ఆస్ టీస్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ళలెక్కనే ఉంటాయి అవి నాకు భలే అనిపించేది అంటే కొని వాళ్ళకి ఎమ్మన గిఫ్ట్ గుడ ఇద్దామా అని అను
మరి ఇచ్చారా అండి ఎప్పుడైనా మీరు ఇవ్వాల్సింది కదండి
అంటే చ్ ఎలాంటి కొన్ని సందర్భాల్లో టైమ్ మనకు కలిసి రాదండి ఆచ్చేవరకు ఓపిక పట్టాలె అంటరు చూష్ణవ అంటే పెద్దవాళ్ళ సామెతలు ఉంటాయి గదా ఆ అట్లా అవి ఏందంటే అవి కొన్ని నేను నమ్ముతా అన్నటు అంటే చెన్నెపక్కొర చెడవు టే వాళ్ళు ఎప్పడ్కు ఎం కాదు అది నేను అట్లా అయినా మంచిదే గాని నేను అల్లానే ఉంటా అని అంటే ఇన్నిసార్ల వాళ్ళకి మంచి చెప్పాన కూడ ఇప్పుడు అందులో ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు అతడు వాళ్ళకి ఎన్నిసార్లు గైడెన్స్ ఇ ఏం ఇచ్చిన కూడా వాళ్ళువట్టించుకోరూ అంటే వాళ్ళ పని వాళ్ళది అంటే కొన్ని ఉంటాయి కదా అంటే ఇప్పుడు బర్లు గాని పందికొక్క్ తోక కట్టొచ్చినా వాళ్ళు అంతే ఉన్నారు ఎప్పుడు చెప్పిన అదే చేస్తా ఉంటారు ఆ కొతి బొమ్మ
అంటే లేదండి ఇప్పుడు మీరు వాళ్ళతోని ఉండి ఇప్పుడు మీరు కూడా అలానే అంటే ఇప్పుడు కోతి బొమ్మలు కోతిలాగా ఎవరైతే మీరు ఫ్రెండ్స్ బిహేవ్ చేస్తారో వాళ్ళతో తిరిగినందుకు మీరు కూడా అ మీరు కూడా మోస్ట్లీ అలానే ఉంటారు కావచ్చు మీ నుంచి వాళ్ళు నేర్చుకున్నారు కావచ్చు మేబీ నేను అను నుకుంటున్నా నా పర్సనల్ గా నేను ఫీల్ అయ అనుకుంటున్నా మేబి మీ రు మీరు ఎక్కువ కోతి లెక్కలు కోతి చేష్టాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మీ మీ నుంచి అట్లా నేర్చుకున్నారేమో అనిపిస్తుంది నాకు
అంటే బేసిక అంటే అట్ల కాదండి ఎందుకంటే వాళకు ఎప్పుడైనా కూడా మంచి చేదాం అనుకుంటానా అలా డిమార్ట్కి వెళ్ళినప్పుడు మంచి క్వాలిటీ వస్తులు తెచ్చుకోవాలా ఎందుకంటే మాటలోకి వెళ్ళినప్పుడు మాటలో కొంచెం ఫ్రాడింగ్ ఉంటది మనం అవి కాకుంట అన్ని తీసుకోవద్దు మనం కావలసినవి మాత్రం తీసుకోవాలంటే మా వాళ్ళు ఎట్లా అంటే బిస్కెట్ పాకెట్లకు అంటే ఏం ఆఫర్లు ఉంటాయి అంటే ఫ్రీ ఎక్కడత్తే ఉరికే వెల్లాలంటే నట్టు నాకు బలే నవుచ్చేది అరే వీళ్ళు ఫ్రీ ఇస్తర తప్ప కాని మరి క్వాలిటీ ప్ర వెల్లాలని ఒక్కలు కూడ ఆలోచించలే మల్ల ఫ్రెండ్స్ ఏంటంటే అన్ని కొంటరు తీరట కీరట తర్వాత చూస్తే ఏమన్నా డబ్బులు ఉండయి డబ్బులు ఉండయి అంటే పేలమొకం వేస్తారు కదా నాకు భలే ఫన్నీగా అనిస్తది అండి అప్పుడు
అందులా లాస్ట్ వరకు గేమ్ ఏమయిపోతదంటే నేను కూడా చాలా సార్లు ఫేస్ చేసానండి అన్ని తీసుకుందాం అనుకుంటం లాస్ట్ ఇయర్ వరకి మనం బిల్ కౌంటర్ వచ్చేసరికి మన దగ్గర మనీ ఉన్నాయిం చే టే అందరు ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటారు అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను ఇక మనం ఎన్నయితే వస్త వ లేసాము అవన్నీ మనం అందులోకేళినుచి తీయాల్సి వస్తుంది
అవును అంటే స్టార్టింగ్ కొనేటప్పుడు ఏంటంటే మంచిగా అనిపి సరే ఇది తీసుకోవాల అది తీసుకోవల ఉమ్ ఎగ్జైట్మెంట్ ఆ ఎగసైట్మెంట్ ఇ అన్నీ ఇస్తం తినే టైంకి వచ్చి అంటే నేను అట్లా లేకపోయే నేను కొంచం మంచిగా ఆలోచించేది కాబట్టి పో ఇగా మా వాళ్ళున్నరంటే వాళ్ళు ఎట్లా అంటే
సంటే మీరు ఎలా చెప్తున్నారు అంటే మీరు మీరు హైలైట్ చేసుకుంటున్నండి మీరు అట్లా
ఆ సరేఓకే అండి నేను నేను అట్లా చేసుకున్నా కూడా చూడండి ఇప్పుడు నేను నాకు జరిగిన ఒక సంఘటన చెప్తా అంటే మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత జనరల్ గా మేము కొందరు కలిసిన వాళ్ళకు ఉంటాయి కదా సమ్మాన్లు తీసుకున్నారు నేను కొన్ని సామాన్లు తీసుకున్నా వాళ్ళు ఎట్లా అంటే ఈ తర్వాత కొంచెం తినేటివి ఉంటాయి ఫుడ్ కు సంబంధించింది ఆ శిక్షణకి వెళ్లే వరకు వాళ్లు ఎట్లా అంటే అన్ని తక్కువ రావాలి కాకపోతే దాన్ని మళ్ళా భయ్ వన్ గెట్టవన రావాలి అరే బై వన్ గెట్ లో ఏంమ్ మన క్వాలిటి కూడా ఒక్క తీసుకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుందా మనకు అందులో ఒక బిస్కెట్ ఫ్యాకేట్ తీసుకున్న సరిపోతది మామూలు ఎట్లా అంటే ప్రైస్ తక్కువ ఉండాలి దాన్లో క్వాలిటీ ఎక్కువ ఉండాలి అట్లా చూసేది
లేదా లేదండి అంత క్వాలిటీ తక్కువ ఉన్నా ఏదున్న కూడ మనకి ఏంటిదంటే అంటే బై వన్ గెట్ వన్ అంటే వా క్వాలిటీతోనే వాళ్ళు వాళ్ళ క్వాలిటీతోనే ప్యాక్ చేస్తారు కదా వాళ్ళయితే అయిపోయిన ఎక్స్ ఎక్స్పైర్ డేట్ అయి ప్పడన సామాన్ అయితే అక్కడ పెట్టరు కదా డిమార్ట్ లో అయితే
పెట్టారుపెటరే అ
వాళ్ళు అక్కడ పెట్టేదండి ఆహా వాళ్ళు పెట్టేది మోస్ట్లీ ఏంటిదంటే వాళ్ళు క్వాలిటీ సా సామానే పెడతారు కదా మోస్ట్లీ
అవునవునండి కాల్స్ ఏమన్నా పెడతరు కాకపోతే మా వాళ్ళు ఏందంటే అళ్ల కూడా కొంచెం పిసినారి తనం చేసిందంటే ఎక్కువ ఎక్కువ ఎతుక రావాలని చూత్తరన మాట తక్కువ పైసలల్ల ఎక్కువ వాలానే ఆలోచిస్తా
ఓహోహో అవునా
మళ్ళీగ షాపింగ్ అంటే అంటే అందులో కూడా షాపింగ్ ఉంటదంట మన డ్రస్సెస్ అంటే క్లాత్స్ షాపింగ్ కూడా ఉంటది యక్కడికి ఎళ్తే మాత్రం బలే అనిపించేది ఇగ వాళ్ళు ఒక్కొక్క డ్రెస్సుసుకుంటా ఆలస్యం భలే కోతులెక్క అనిపించే వాళ్ళు మస్తు ఫన్నీగానిపించేది
అవునా
కేరల వనగరేణ సంఘటన
మాకు అట్లా అంటే మాకు చాలా వరకు డిమాట్ల మేము ఇదే అస్యువల్ బై వన్ గెట్ వన్ షాపింగిట్లా వెళ్ళేటోళ్ళం మేము ఇట్లా మా ఫ్రెండ్స్ తోనెళ్తే ఫన్నీగుండేదన్న అటదోకటి ఇదొకటి అ తీసుకోవడం మళ్ళ అక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడవడితే ఎక్కడ సామాన్లు పెట్టేయడం అజేయడము అన్ని ఇట్లా చిన్న చిన్నగా అవన్నీ చాలా ఎంజాయ్ చేసేటొ లమన్నమాట మేము
మరి ఒకప్పుడు ఈ డిమాట్లు లేవ్ కదా మీరు ఎప్పుడు మరి ఎక్కడ ఆ సర్కుల్ని ఎక్కడ కొనుక్కునే వాళ్ళు
అంటే నార్మలిక్కడ మనకి జనరల్ గా ఇక్కడ మనకి కిరాణషాపులు ఉంటాయి కదా సో అక్కన్నే కొనుకునే వాళ్ళం డి మాకంతా డిమార్ట్ కిప్పుడైనా మనం రెగ్యులర్గా ఎందుకెళ్తాం అండి ఎప్పుడోకసారి ఇయర్ కొకసారి సిక్స్ సిక్స్ంత్స్ కొకసారి త్రీ మంత్స్ కొకసారి అట్లా ఎతాంగనీ రెగ్లరైతెళ్ళం గదా మీరు వెళ్తరా రెగ్లర్గా
ఏ లేదండి రెగ్యులరేళ్ళాం రెగ్యులర్ ఎట్ల వెళ్తాం వెళ్ళాం ఒక్కసారి నేను కూడా మోస్ట్లీ అంతే మీ లెక్కనే అప్పుడప్పుడు అంటే సంటైమ్ ఫ్రీ ఉన్నప్పుడు మనీ కూడా ఎక్కువున్న అప్పుడు అట్లా వెళ్ళి తీసుకుంటాం అంటే మాట్లు దగ్గరే ఉండే మాకోం దూరం ఉంటాయి కాబట్టి అంత టైం మాకు దొరకదు గాబట్టి అంత తొందరగా అక్కడి ఎళ్ళి తీసుకోలేం అంటే డైలీ తీసుకోలేం లోకల్ షాపులనే అక్కడక్కడ ఐటమ్స్ కొంచం లేనప్పుడు అవన్నీ ఒకసారి రాసుకొని ఒక టైం ఉన్నప్పుడు మోస్ట్లీ అక్కడికెళ్ళి అన్ని తెచ్చుకునే వాళ్ళం
అంటే డీమార్ట్ అంటే మేము జెన్ నార్మల్గ ఎట్లా అంటే మేము అంటే ఒకటే పనిగా పెట్టుకొని ఎళ్ళామండి ఎప్పుడైనా కూడా మేము ప్రతిసారి ఎట్లెతమంటే ఇప్పుడు మనం ఏటన్నా ఆ ఏమన్నా రెస్టారెంట్స్ గానీ అక్కడ ఎటన్నెళ్ళినా ఏమైన్నా చేసినా ఏం ఉన్నా కూడా అక్కడ చిన్నగా ఎటన్న ఏమన్న ఫె జ్ ఎళ్ళిన కూడా అప్పుడు మేము అదే పనిగా అన్నట్టు వెళ్ళాం డిమాటనే అట్ల చిన్న చిన్నగా అట్లా ఎంజాయ్ ఫ్రెండ్స్ తోనెళ్ళినప్పుడు ఇట్లా ఫ్యామిలీతోనెళ్ళినప్పుడు అట్ల అట్ల రెస్టారెంట్స్ ఇవి ఇవి ఉంటాయి కదా మూవీస్ కి అట్నుంచట్టు డిమాట్ అట్ల అట్లా ప్లాన్ చేసుకొని ఎల్లేటోళ్ళం ఆ అట్లెల్తె కాకపోతే మేము మోస్ట్లీ ఏంటిదంటే సరే వెయ్యిరుపాలు రెండు వేలు అయితదిగావచ్చు బిల్లు అట్లా అనని చూసె సరికి కి కతం ఏమైపోతుందంటే ఆరు వేలు ఏడు వేలు అట్లా అట్లా ఫ్యామిలీతోనెల్తే అట్లయితది ఆరు వేలు ఏడు వేలు అట్ల అయితది ఇగ మన స్వంతంగా మన ఫ్రెండ్స్ తోని ఎళినప్పుడు ఏంటంటే వెయ్యి రొండు వేళట్లవుతది
అంతే అంతే అండి మేము కూడా అంతే ఇప్పుడు మనం బయటికి అకేషన్ లేదని మీరు వెళ్ళినప్పుడు ఆ టైమ్ లో మాకు అది గుర్తుకొచ్చిందనుకో అంటే మనం అదే రూట్ లో ఉన్నప్పుడు ఆ రైట్ ర ఏవన్నా కొనుక్కవాలి మనకప్పుడు గుర్తుకొస్తాయి కదా పాతయాన్ని అప్పుడు అవి రాసుకున్నాం కాబట్టి ఆ ఓకె తీసుకుందామని ఆ మాటలకెళ్ళి అన్ని తీసుకు
కానీ మోస్ట్లీ దాదాపు డిమార్టంటే ఏంటి అంటే డిమార్ట్ అంటే మోస్ట్లీ ఏంటదంటే ఇవ్వి ఇవి సామాన్ కోసమెగన్నీ ఇంకా అక్కడ ఐస్ క్రీ క్రీమ్ గని పాప్కార్న్ గాని బయట పెడతర్ చూడు అది చాలా అంటి
అవును అవును నేను గూడ అండి ఐస్ క్రమ్ గానీ ఆ పాప్కార్న్ గానీ నెను గూడ అవి దిన్ననా కూడా చాలా మంచి గ అనిపిస్తది అంటే అంత జె అంత చేసిన కొంతైడింగ్ అనిపిస్తది కదా బయటకిచ్చి దినేసరికి కొంచెం పీస్ఫుల్ గా హ్యాపీగా కనిపిస్తది మళ్ళ అందరం తినుకుంటూ కబుర్లు చెప్పుకుంటంగాబటి ఇంకా మంచిగ అనిపి చ్చేది అంటే ఏంమేం వస్తులు కొన్నారు ఏం కొన్నారు అనేది మనం అనుకుంటాం కదా అప్పుడింకా ఫన్నీ ఫన్నీ అనిపిచ్చేది ఓ ఓకే అండి ధన్యవాదలు
ఆహ్ ధన్యవాదలు